హలో.
హలో.
హాయ్ బ్రో.
హలో బ్రో.
హాయ్.
బావున్నారా.
ఆ బాగున్నాం బ్రో. మీరు బాగున్నారా?
ఆ బావున్నారు. హామ్. ఆ తిన్నాం బ్రో. మీరు
ఆ తిన్నాం బ్రో.
హామ్ ఓకే బ్రో.
ఉమ్.
ఏం చేస్తున్నారు?
ఊరికే ఉన్నాం. బ్రో.
ఉమ్.
ట్రావెలింగ్ అంటే ఇష్టమా బ్రో. మీకు
ఆ ఇష్టమే బ్రో.
హమ్ రీసెంట్ గా ఎక్కడనా వెళ్లార్. ఆఆ ఇష్టమే బ్రో.
ఆ రీసెంట్ గా ఎక్కడికి ఎల్లలేదు బ్రో. చాలా డేస్ స్ య్యింది. బయిటికి వెళ్లి. ఉమ్ వెళ్ళాలె. ఎప్పుడన్న ఫ్రీ టైమ్ ఉంటే.
ఆహా.
మీరు బ్రో.
నేను వెళ్ళ బ్రో. రీసెంట్ గా ఒ మంచి ప ప్లేస్ కెల్లా. ఫ్రెండ్స్ తో కలిసి.
ఉమ్ ఎక్కడికి ఎల్లారు.
అది పాండిచ్చేరి కి వెళ్ళాం బ్రో.
అవునా.
ఆ. టూరిస్ట్ ప్లేస్ అది.
ఆ ఎంత మంది ఎల్లారు
మూడు
ఆ అంటే ఎలా ఎల్లా బ్రో ఏదన్నా వెహికల్ మాట్లాడుకున్నా
ఆహా లేదు బ్రో బస్సులు ట్రైన్ అంతే
అవునా
అవును బ్రో
బావుందా అక్కడ క్లైమేట్ అంతా
ఆ అంతా బావుంది బ్రో ఆ బీచెస్సు
హ్మ్
అలాగే మంచి మంచి లొకేషన్స్ అన్ని ఉంటాయి అక్కడ హ్మ్ దగ్గరలోనే ఒక టెంపుల్ ఉంటుంది
ఆ
దాన్ని అలా బావుంటాయి.
ఒకే ఒకే బ్రో అంటే పాండిచ్చేరి ఒక్కటేనా ఇంకా వేరే ఏమన్నా కా జేసార్ అట్లే
పక్కన అరుణాచలం కూడా వెళ్ళాం బ్రో ఆ అరుణాచలం కూడ వెళ్ళాము.
ఊహూ అక్కడ ఎలా జరిగింది దర్శ ఎలవంద
ఇంతా బానే ఉంది బ్రో కానీ అక్కడ అంటే సరిగ్గా మెయింటెనెన్స్ ఉండదు.
ఆ
అదొక్కటే మిగతా అంతా బావుంటుంది ఊరు
ఎప్పుడు అంటే మీరు అది అక్కడ గిరి ప్రదక్షిణ ఉంటది కదా అది
ఆ అవునవును ఆ చేసాం త్తం బ్రో
ఆ దాని గురించి ఏమన్నా తెలుసా
ఆ బ్రో ఫోర్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది. మొ త
ఆ
ఆ కొండ చుట్టూ తిరగాలి.
ఆ
మధ్య మధ్యలో కొంచెం ఆశ్రమాలు వస్తాయి విశ్రాంతి తీసుకోడానికి మెడిటేషన్ చేసుకోవడానికి మంచి ప్లెజెంట్ గా ఉంటుంది లొకేషన్ అంతా
ఓకే
తర్వా అట్లా బాగుంటుంద తర్వా కేషన్స్ అన్ని
అంటాయ్ క్కలా నడుచుకొని ఏళ్ళమేన వెహికల్స్ పైన వెళ్ళచ్చా బ్రో
వెహికల్స్ కూడా వెళ్ళొచ్చు బ్రో గాన్ అన్ని ఆల్మోస్ట్ అంత నడుచుకుని వెళ్తుంటారు
ఆ
ఆ ప్రదక్షిణ అంటే ఇంగ్ నడుచుకొని వెళ్ళ వెళ్తారు అందరూ ఆల్మోస్ట్
ఆవునా అంటే ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా మరి మీరు నైట్ లో వెళ్లారా మార్నింగ్ టైమ్ లో వెళ్ళారా బ్రో
మేము నైట్లో వెళ్ళాం బ్రో నైట్ టైం అయితే కూల్గా ఉంటుందండి నైట్ టైం వెళ్ళాం
ఆ దేనా
కొంచెం అయితుంది తే నడవలేరు అంతా దూరం సో దుప్ వాళ్ళయితే వెహికల్స్ ప్రిఫర్ చేస్తారు ఆ
ఎంతసే బట్ అ చెబ్ర మొత్తం అంతా
మ్మ్ బేస్ మన బట్ మనం నడిచే దాన్ని బట్టి ఉంటుంది బ్రో మనం స్పీడ్గా వెళ్తే ఒక ఫైవ్ అవర్స్ లో వెళ్ళిపోవచ్చు ఫోర్ టు ఫర్స్ వెళ్ళిపోవచ్చు స కొంచెం స్లోగా వెళ్తే కొంచెం టైం తీసుకుంటాం
ఓకే ఓకే బ్రో
ఆవును
ట్రావెలింగ్ అంటే ఇష్టమన్నారు కదా ఇంకా మీకు కార్ డ్రైవింగ్ బైక్ డ్రైవింగ్ వచ్చా
ఆ వచ్చు బ్రో నాకు
ఆ
ఫోర్ వీలర్ వెహికల్స్ అండ్ అలాగే టూ వీలర్ వెహికల్స్ అన్ని డ్రైవ్ చేయ్యగలరా ఆ మీకు బ్రో వస్తాదా ఏమన్నా డ్రైవింగ్
నాక్ టూ వీలర్ ఒకటి వస్త బ్రో ఫోర్ వీలర్ రాదు
అవునా
హుహ్మ్ నేర్చుకోవాల బ్రో కొంచెం ఇప్పుడువా బిజీగా ఉన్నము కొంచెం ఫ్రీ అయితే నేర్చుకోవాల్ల
హుహ్మ్
లైసెన్స్ ఉందా బ్రో మీకు
ఆ లైసెన్స్ లేదు బ్రో ఇంగా అది చేపించుకోవాలి
ఆ
లైసెన్స్ చేపించుకోవాలి. అది ప్రాసెస్ చాలా ఉంటుంది. అది అందుకనే ఇంకా చేవించుకోలేదు చేవించుకోవాలి
ఒకే బ్రో అంటే మీరిప్పుడు ఫోర్ వీలర్ తోలుతా అన్నారు కదా మీరు ఎలా నేర్చుకున్నారు, మీరే నేర్చుకున్నారా. లేదా డ్రైవింగ్ స్కూల్ ఏమన్నా
లేదు బ్రో నేనే ఓన్ గా ఏస్ తేల్ఫ్ గా నేర్చుకున్నాను మా బ్రదర్స్ యే వెహికల్స్ ఉన్నాయి సో అలా స్లోగా డ్రైవ్ చేస్ చేస్తే అట్లా అలవాటు చేసుకోని నేర్చేసుకున్న
ఓకే ఓకే బ్రో
ఆ టూ వీల్లర్ కంటే ఫోర్ వీల్ డ్రైవ్ చేయడమే కొంచెం ఈజీ అనుకుంటా. బ్రో
అవునా బ్రో ఏమో బ్రో నాకు తెలియదు
తాం అనే భయం ఉండదు. అందులో కూర్చుంటాం కాబట్టి
అవునవును
ఫ్రీగా కూర్చొని ఫ్రీగా మే ఫోకస్ చేస్తూ తోలచ్చు. ఈ బైక్ అయితే అలా గాదు కదా టూ టూ వీలర్స్ ఉంటాయి కాబట్టి.
ఆ ఓ
సైడుకి పడతాము అక్కడ వాళ్ళు కింద పడతామ అనే భయం ఉండి అలా ఉంటుంది.
ఉహ్మ్
మీరెన్ని డ్రోలైతంది బ్రో ఇట్లా ట్రావెలింగ్ చేసి ఎక్కడన్న
నేను ఒక ఫో ఫైవ్ మంత్స్ పై అలా అవుతా ఉంటది. బో
ఫైవ్ మంత్స్ అయిందా
హుమ్మ్
ఎక్కడికెళ్లారు మీరు
నేనా
మ్
సరిగ్గా గుర్తుకు లేదు బ్రో ఎక్కడికి వెల్లినానో
అప్పుడు మర్చపోయరా ఫైవ్స్
ఆ వివిద టెంపుల్కి వెళ్ళా అంటే తిరుపతికి వెళ్ళా బ్రో
తిరుపతికి వెళ్ళార
హ్
ఆహ అక్కడ కూడా చాలా ఫుల్ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కదా బ్రో
ఆ చాలా ఉంది బ్రో మేము వెళ్ళినప్పుడు మేము వితౌట్ కిందటో కెన్స్ ఇస్తారు కదా
అవునవును
ఆ అవి లేకుండా వెళ్ళాం అనమాట మకు ని అీ సిక్స్టీన్ హవర్స్ ఎయిటీన్ హవర్స్ అలా పట్టింది బ్రో
ఆహో అంత టైం పట్టుద్దా
ఆ అవునవును బ్రో అది మేము వెళ్ళినప్పుడు సాటర్డే అనమాట సో ఇంకా రష్ ఎ కొన్నిది
సాటర్డే అంటే ఆ టెంపుల్కి ఎక్కువ వస్తారంట
అవునవును బ్రో
ఉ
వెంకటేశ్వర స్వామికి అవును ప్రహంగా అక్కడే బార్డర్ లో కదా తమిళ వాళ్ళు ఎక్కువ ఉంటారు
ఆ
బ్రో మీర ఎలా తిరుపతికి
ఆ తిరుపతికి వెళ్లాం బ్రో
హ్ అంటే ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తు ఉంటారా టెంపుల్ ఆ
రీసెంట్ టైమ్ లో ఈ మధ్య వెళ్ళలేదు
కె బ్రో బ్రో ఎక్కడికి వెళ్ళాలనే ప్లాన్ ఏమి వేయడం లేదా
ప్రసెంటైతె ఎక్కడికి లేదు ఇప్పు సమ్మర్ కదా ఆల్రెడి స్టూడెంట్స్ అందర ఉంటారు ఎక్కడికెళ్ళిన కూడా ప్రౌడ్ ఎక్కువ ఉంటుంది గద సో అందుకే ఎక్కడికి వెళ్లాలనుకోలేదు మే బి సమ్మర్ హాలిడేస్ తర్వాత ఏమన్నా ప్లాన్ చేసుకోవాలి
ఓకే ఫ్యామిలీతో ఎక్కడికి వెళలేదా అబ్రో తోరుది హాలిడేస్ కదా
లేదు బ్రో ఎల్లలేదు ఎక్కడికి
మ్మ్
ఫ్యామిలీ ఇప్ప ఎక్కడికి వెళ్ళలేదు
ఆ మీకే ఫ్యామిలీతో వెళ్లడమా ఇష్టమా ఫ్రెండ్స్ తో వెళ్లడం ఇష్టమా బ్రో
నేను ప్రిఫర్ చేసే ఫ్రెండ్స్ తో ఎలాడానికే ప్రిఫర్ చేస్తా బ్రో ఫ్యామిలీతో అంటే అంత ఉండదు
మ్మ్
ఫ్యామిలీతో వెళ్లడానికి అంత ఇష్టపడను
కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉంటాయన్న
ఆ రిస్ట్రిక్షన్స్ సో అలాగే వాళ్లతో ఎల్తే అంటే ఒక ఫీల్ హ్యాపీ ఎంజాయ్ చేస ఫీల్ ఉండ అన్నమాట రెస్పాన్సిబిలిటీ టీసే ఉంటాయి అంత సో ఫ్రెండ్స్ ఎలాడానికే ఇష్టపడతదిడి
అవునవునుంరా
ఆ
ఎక్కువ మీరు ట్రైన్ ప్రిఫర్ చేస్తారా లేదా బస్ ప్రిఫర్ చేస్తారా
నేను ట్రైన్ ప్రిఫర్ చేస్తా బ్రో ఫ్రెండ్స్ తో వెళ్తాం కాబట్టి ఆ ట్రైన్ అయితే బెస్ట్ అనమాట సో టికెట్ కూడా టికెట్ ప్రైస్ కూడా తక్కువ ఉంది ఉంటుంది అలాగే కంఫర్ట్ కూడా ఉంటుంది ట్రైన్ అయితే ట్రావెలింగ్ కి
ముందే ప్లాన్ చేసుకొని రిజర్వ్ చేసుకొని వెళ్తా ఉంటారా
ఆ అట్లెం లేదు బ్రో రిజర్వం ఏం చేసుకో ఎల్లిపోతాం
ఓకే రష్ ఉంటది కదా అయినా పర్లేదు అని అట్లే ఎల్లేస్తాం
ఆ అంతే బ్రో ఎల్లెస్తాారు
ఫ్రెండ్స్ అంత యూత్ కాబట్టి మేము తొందరగా వెళ్ళ సీట్లూ పట్టుకోని
అవునవును బ్రో ఆ మీరు ట్రైన్ లో ట్రావెల్ చేసి అప్పుడు మరి ఫుడ్ తీసుకెళ్తారా ఇంటి నుంచి అక్కడే తీసుకుంటారా బ్రో
తీసుకెళ్తాం ర ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్తాము
ఎ బ్రో అంటే అక్కడ బాగుండవు కదా అని అందుకే ఇక్కన్నే ఇంటి దగ్గరే తీసుకెళ్తారా
ట్రైన్స్ లో ఇ వచ్చి బాగుండ కదా ఫుడ్
అవునవును బ్రో
తీసుకో మనమాట ట్రైన్లో వి ఇంటి దగ్గర నుంచి చేసుకోని పోతాం ఇల పూరీలు చపాతీలు ఏవన్నట్ల
అవునవును బ్రో హైజీన్ గా తీసుకుంటే ట్రా ట్రావెల్ చేసినప్పుడు బాగుంటది హెల్త్
అవునవును
హుమ్మ్ ఏవి పడితే అవి తింటే హెల్త్ అప్సెట్ అవుతది
ఆ
ఓకే బ్రో థ్యాంక్ యూ
ఓకే ఓకే బ్రో థ్యాంక్ యూ బాయ్ బ్రో
హుమ్మ్ బాయ్